హాయ్ బ్రో
హలో హలో బ్రో
హయ్ బ్రో వినపడుతుందా
ఆ వినపడుతుంది ఇప్పుడు మీకీ
ఆ వినపడుతుంది
ఆహా ఏం లేదు బ్రో
అవునా
ఆ లే గురు ఇంత ఏమి లేదు ప్రస్తుతానికి చూడాలి ఇంకా ఇక్కడ నేమ అనిపిస్తే పోవాల లేదంటే లేద్
అవునా
ఇ ఏది బ టూ వీలర్
ఏం బ్రో
టూ వీలర్ టూ వీలర్
ఆ టూ వీలర్ ఉంది నా అది
ఏది
ఆహ్ స్ప్లెండర్ ప్లెస్ టూ వీలర్
కండ బస్టాండ్ నాదేకుల అ మహీంద్ర అది తెలుసు కసుండె మహీంద్ర అంటే
ఆహ్ తెలుసు తెలుసు మహేంద్ర అది కొత్త అంతే ఆన్ ఆహ్ నకిల్ సో ఒళెం
ఎవరు మీ సైడ్ ఎవరికన్నుందా
ఆహ్ రేరు
ఆహ్ మంచిదంటె ఎట్ల దేంట్ల మంచిగురు
ఏమ్రా
దీంట్లో మంచిదేంటి
ఆహ్ అంటే అది ఇంజిన్ చాలా పవర్ఫుల్ కదా ఎందుకే ఆ
లేదు నేను ఇక్కడే ఇైనా ఒకాయన ఏదో రిటైర్ అయిపోయి రిటైర్ కాదు, ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి ఏదో వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడంటే ఓ టిమౌస్ పేల్కొండ
హా
ఆ అ ఆ నేను ఒక ఎయిట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కి తీసుకోంటే
అవునా
మ్ బా ఉంటారు తుతర్టీన్ ఫోర్టీన్ మాడల్ ఏమది జనవరిలో అంటత తర్టీన్ ఎండింగ్ ఫోర్టీన్ స్టార్టింగ్ అనుకుంటాది ఎ ఆహ్ అవివి రిపేర్లుండే మామూలు ఏందో ఒక సెల్ఫ్ మోటరు ప్రోబ్లేము ప్లక్ప్లేట్లు గా వేటివి ఊమ్హు ఇవి ఏటేటా ఉంటాయబ
ఆహ్ మైలేజ్ ఎలా వస్తుంది
మైలేజ్ అంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఎక్స్ అంతేనా మీ సైడ్ ఎంత వస్తుంది మామూలుగాది
బ్రో స్ప్లెండర్ ఇక్కడ సిక్స్టీ ఫై
స్ప్లెండర్ కాదు స్ప్లెండర్ కాదు మై మహీంద్ర
మహేంద్ర అంతా నాలెడ్జ్ లేద్ బ్రో బట్ ఇ ఏమంటే అన్ని చెప్పాలంటే ఇంజిన్ బాగా ఉంది చాలా లోడ్ ఆ లోడ్ ఎలా తీసుకుంటది ఆ ఆ అంత చెప్పారు బట్ మైలేజ్ ఎలా తెలిద్ నా కొంత నాలెడ్జ్ లేదు
మ్ అంటే మీ ఎవరికి రేపు చూసినావా, మీ ఇది ఎవరు చెప్పరమో మామూలుగా, అంటే ఎవరు చెప్పారు ఈ లోడు ఇదంతా. మీకు దగ్గర లేరు కదా ఎవరు చెప్పారి అంటి
అంటే మన ఫ్రెండ్ దే ఫ్రెండ్ ఫాదర్ తో ఉంది అంటే అది అది మన ఊర్లో కాదు మన పక్కా పక్కనా ఇంట్లో మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆ వాడి ఫాదర్ ఉంది మహేంద్ర వాడు చెప్
హమ్
ఆ చెప్పింది. మంచిది కదా ఫోర్టీ ఫైవ్ మలే మైలేజెంట్ ఫోర్టీ ఫైవ్ కిలోమీటర్ మైలేజ్ అంటే బెంగళూరు సిటీలు
అంటే వస్తుంది ఈజీగా వస్తుంది ఫార్టీ ఫైవ్ బట్ ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉంది ఇంజిన్ అంటే కొంచెం సౌండ్ వచ్చేది అది దాన్ని రె రెట్టి ఫైవ్ చేసి చూపియాల చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి మైనర్ రాయల్స్ చేంజ్ ఎంత టైర్ ఏందో కొందరు ఇదా ఏంది టైర్ మార్చిది నిన్న లాక్సక్తవ ఒక కొంచెం అడ్మిషన్ అది ఇది మీ సైడ్ ఎట్లా తీసుకుంటారు పో ఆయల్ చెంజది
ఫోర్టీన్ గురిడెడ్ బ్రో
అంతేనా అవునుబమ్ ఆయిల్ క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి తీసుకు ఉంటారా
ఆ మని అన్ని అంటే సర్వీస్ చార్జ్ ప్లస్ ఆయిల్కి ఫోర్త్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చే సార్
అంతే
ఆ అంతే
నేను దానినికిప్పుడు మామూలు చేపియాల ఇక్కడ లేరు కనీసం మ్ ఒక ఆ బండి నిల పెట్టి జస్ట్ ఒక ఏందో ఇట్లా వైర్ వదిరిపోయిందంట ఆ వైర్ టైట్ చేసుకునేంత స్పేస్ గా ఉండదు జస్ట్ ఎక్కడన్నా కానీ మెకానిక్స్ పోాల మనం రెక్టిఫై చేసుకని రావాలంటె నువ్వు నీ సెల్్ గా ఏం చేసుకునే కి ఉండదు ఈడ అంత ఆసలు అంత స్పేస్ గాని ఉండదు అ బండి నిలుపుకనే స్పేస్ ఉంటంది కందటె ఆదిగానుండు దాన్నిగానే అడ్జస్ట్ చేసుకొని మనం తెచ్చుకోచ్చసిపేసు
అవునా ఆ హా హా
అంటే అంత క్రౌడెడ్ అసలుకి సిటీ సెంటర్
ఆహా అనిజ్ర బెంగళూరు సి ఇటిలో ఎంత టూ అంటే టూ క్రోర్
ఫుల్ అకి గణేష్ ఇంకో ఇక్కడి నుంచి ఇక్కడికి వాక్పో వాక్ చేస్తాను వెళ్ళిపో కంపేర్ టు బండ్ల కారులో కన్నా
ఆ అది
అది మెయిన్ ఉమ్ ఇం సైకిల్ అంటే ఇంక ఎతుకొని వెళ్ళిపోవచ్చు సవాల
ఆహా దినీజ్బ్ర అంటే ఇప్పుడు బెంగళూరు లో పొల్యూషన్ అ ఎలా ఉంది
ఫలిత్ల త అకింది ఇ ఎందుకంటే ఇక్కడ కొంచెం బాగానే ఉంటంది అంత్స్ అందు మోర్ఓవర్ లైక్ అ ఆల్మోస్ట్ చంద్ర ఎలక్ట్రిక్ స్విచ్ అయిపోతున్నారు తగగిపో తంద్ర ఏ ముండలు ఆల్మోస్ట్ ఎలక్ట్రక్ అంతే ఇ అంటే కాదులు పెద్ద పెద ఆటలు బండ్లు హ ఏదా బైక్ సర్వీస్ అంత
ఆ బైక్ బైక్ జర్నీ కంటే మెట్రో
ఆ కొంచెందా సింపుల్ గా అయిపోతుంది బ్ర బైక్ జర్నీ కింద మెట్రో ఎట్లా అంటే జస్ట్ ఏసీ గీ అంతా ఉంటుంది కూర్చుంటే వెళ్ళిపోతావు ఇంకొక కన్ఫామ్ టైమింగ్వ్వు హఫ్న్ అంట హా అవ లో రీచ్ అపోతా ట్వంట మినిట్ అంటట్వీ మిట్స్ీచ్ అయిపో టెన్ మనిట్స్ంటే టె మిట్స్
ఆ టైమ్ సేవ్ అదందే
దో నీ టైం బాలలేదంటే అక్కడ ఎక్కడన్నా ఏన్నా సిగ్నల్ ఇంకోటో ఏన్నా మెట్రో రైల్ ఏో ఫెయిల్యూర్ ఉంటే అప్పుడు కొంచం ఇబ్బంది అయిందికతే పర్ఫెట్ ప్రథాం
అవునా హు హు హు టైమ్ సేవ్ అవుతుంది అన్నమాట
ఆ కరెక్ట్ ఆ ఫుల్లు ఆల్ మోష్టం
అంటే చార్జ్ ఎంత ఉంది మెట్రో
ఆ దీ అది ఎంత బ్రో మినిమం చార్జ్ ఏమో పది ఉంటుంది మామలు ఏ స్టేషన్ అయినా కానీ మినిమం అ ంటే నువ్వు సింగిల్ స్టేషన్ తీసుకున్నా సెకండ్ స్టేషన్కి తీసుకున్నా అక్కడ నుంచి టెన్ రూపీస్ టెన్ టెన్ ప్లస్ స్ ఉంటుంది మినిమము ఇగా మ్యాక్స్ వచ్చేసి నైంటీ ఉంటుంది నువ్వు ఈ డి స్టార్ట్ అయ్యి నువ్వు యాటికిపోయినా కానీ మ్యాక్స్ నైంటీ రూపీస్ లోపలే ఉంటుంది అంతే ఎంత దూరం పోయినా గానీ మీన్స్ మెట్రో ఎంత అవైలబిలిటీ ఉంటే అంత మ్యాక్స్ నైటీ రూపీ పిసాన్ దాని మధ్యలో సిక్స్ టీ, ఫార్టీ, ఫిఫ్టి టి అట్లా వేరియేషన్ ఉంటుంది. స్టేషన్ బట్టి బట్ మ్యాక్స్ నైన్టీ రూపీస్ అంతే ఎంత దూరం అన్నా నువ్వు ఈ ఎండు నుంచి ఆ ఎండుకి స్టార్ట్ అయినా కానీ నైంటీ రూపీస్ మా అంతే అట్లా హ్ ఇంకొన్ని మిగతావి ఎట్లంటే మామూలుగా డిస్టెన్స్ ని బట్టి ఫేర్ ఉంటుంది బట్ టది మ్యాక్స్
అవునా ఎంత లైన్స్ ఉంది.
హ్
మెట్రోలైన్స్ లైన్స్ ఉంది.
ఇక్కడ టెంపరి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు రన్నింగ్ లో ఉన్నాయి ఎల్లో,
హ
ఆ పర్పులు హ్మ్ మొత్తము ఒక రెండు జంక్షన్లు ఏమో ఉన్నాయి. ఓటదే మెజెస్టిక్ తెలుసు కదా నీకు
ఉం
అదొకటి ఇంకొకటి కలుస్ తుంది ఇంకోటి ఇక్కడ ఎల్లో లైన్ కి జాయ్ ఎలాయ్న్ ఇంగంతా బాగా పర్స్ ల బాగ రీచ్చేరియాస్ అంతా కవర్ చేస్తుంది ఇది లో ఏంటంటే మిడ్ మిడ్ లవెల్ అట్లా ఎల్లో లైను నేను దీని కొందుకు వస్తుంది నేను ఆఫీస్ వచ్చేసి
ఆ అవునా అంటే మీరిప్పుడు యా లైన్ లో ఉన్నారు ఉన్నావు నువ్వు
నేను గ్రే కలర్ న్లో ఉన్నాను ఆఫీస్ వచ్చేసి గ్రీన్ లైన్ లో వస్తుంది బట్ మెట్రో ప్రైస్ అదీది ఎక్కువ కాబట్టి నే బస్ చే పోతాడా ఫోన్ వన్ అండ్ హఫ్ వారు వచ్చేదోక వన్ అండ్ హాఫ్ అవ్రు అంతుంటుంది జర్నీ మ్
టే తక్కువ
బస్ పాస్ అంతే యాన్వల్ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఆమీన్ యాన్వల్ కాదు మంత్ త్లీ
ఆహా హా హా హా
మంత్లీదే టువల్ హండ్రెడ్ రుపీస్ అది ఎ ట్లంటే బి ఎం టి సి తెలుసు కద చెప్పసలు
ఆహా ఆ ఉంటాయ్ తెలుసు తెలుసు
ఎక్స్ ప్రెస్సు ఏసీ కాకుండా నార్మల్ లో నువ్వు హోల్ బెంగళూరు లో బిఎంబిసి ఎక్కడెక్కడ ఆనేటి ఉందో. ఆ రూట్లో అనీ ప ఆనీ ఈ నైట్రలిక్ బీచ్ అన్నిట్లోనూ. ఆ కొలంబీర్ బాధా బస్ మొత్తం నువ్ ఎక్కడన్నా ఎక్క అట్లనే అనంతపూర్ ఎంత డిస్టెన్స్ ఉన్నపో మైక్ఫర్ ట్వల్వ్ హండ్రెడ్ బస్ ప్రస్తం వన్ మంత్ ఫ్రీ ఇ ఆ ఆ నీకు ఎస్సై పోజిట్ వస్తుంది అనమాట
అవునా ఆ ఆ
ఉ
అంటే ఏం ప్రాబ్లం అంటే ట్రాఫిక్ ఒకటే ప్రాబ్లం
ఆ పుల్ బ్రో పుల్ హెబీ హెవిీ ఉంటుంది అసలుకి అయ్యో చనా ఇబ్బంది
అది కాదు బ్రో బెంగళూరు టు హైదరాబాద్ కంపేర్ చేస్తే ఏ సిటీ?
ఆ స లివింగ్ లే ఇక్కడే పర్లేదు బ్ర నాకు అంతేం తెలీదు హైదరాబాద్ అది ఎందుకంటె ఒకసారిగానీ పోలే ఇంతవరకు
హైదరాబాద్ గా
ఉహ ఇకడే ఫాస్ట్ పిలోవునం మేమంతా ఉంత
ఉ
ఉ
టె బెంగళూర్ సిటీ కూల్ సిటీ బ్రో చాలా మంచి సిటీ వెదర్ బాగుంది కంపేర్ చేస్తే హైదరాబాద్ వెద్
ఉ కరెక్ట్
అది కాదు ట్రాఫిక్ హైదరాబాద్ కి చాలా ఎక్కువ అంతే
ఉ ఆడే ఏం లే బ్రో సేమ్ ఆల్మోస్ట్ ఉంటుంది మన ఊరికే అట్లా అన్పడం అంతేగాని బట్ ఆడే ఎక్కువే తక్కువ కాదు.
అవునా హు హు హు
ఆల్మోస్ట్
కా
హు ఏలో
ఎంబ్రో
ఓకే బ్రో
ఆ ఓకే బ్రో మళ్ళీ కలుద్దాం
ఓకే ఓకే ఓకే ఆ